హలో మేడం
లేవ
బాగున్నారండి
తిన్నారు
ఏం లేదండి కొంచెం బిజీగా ఉన్నా అప్పటి నుండి ఇప్పుడే ఫ్రీ అయ్యా చెప్పండి
ఏం బిజీ ఏం చేశారు బిజీ పని ఎంత గనంగా
అంటే కొంచెం ఫైటింగ్ చేశానండి మా ఆయనతో
ఓకే ఓకే అయితే పర్సనల్ నా ఓకే మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్త సరేండి ఇవ్వాళ
నేనా అండి ఆ పప్పు చారూ చేసాను అన్నం వండాను పిల్లల్ని పెట్టాను వాళ్ళకు స్కూల్ రెడీ చెస్ పంపించాను
హమ్ హా
కున్నాను మీరేం చేశారండి
నేను కూడా సేమ్ అండి ఇక వంట చేయడం తినడం ఖాళీ టై లో ఫోన్స్ చూడడం కోసేపు పడు కోణం మధ్యాహ్నం
ఉ
అంతే అండి రేపు స్కూల్స్ కి హాలిడే అంటా
అవునండి శ్రీరామనవమి హాలిడే అండి మా పిల్లలు కూడా హల్దేనే
అవునట మార మా పిల్లలకు గూడా హాలిడే ఇవాళ మాది టమాటా పిక్కిల్లు విత్ ఆమ్లెట్
అవునా అండి
ఉ
మీ పిల్లలకి ఏమి ఇష్టం అండి మాది ప పప్పు చారండి
ప్పు చారా మా పిల్లలకి ఇష్టం అన్నట్టు ఏముండదండి ఇగ వాల్లిగ
ఉ
పెద్ద బాబా అయితే చికెన్ ఫ్రై అయితే కొంచెం తింటడు ఈ చిన్నయన ఏం తినడు
అలవాటు చేయండి చిన్న ఆడకి లేక ఇంత వీక్ అయిపోతాడు కదా
అదే అదే చెయాలి ఆలు ఫ్రై ఇష్టంగా తింటరిగ అంతే కొంచెం ఇంకా
చె చెప్పాలండి మీరే
ఇది ఏదైనా ప్రాచీన కట్టడాల గురించి జెప్తారా అండి
నాకు అంత ఐడా ఏం లేదండి దాని గురించి
ప్రాచీన కట్టడాాలంటే ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్స్ చార్మినార్ దెల్సా మీ
ఆ అదా ఓకే చాల నాకు తెలుసండి ఆహా నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం అండి అందుకే
చ్చారు
షాజహానా అండి
మేడం చాన్బినార్
చార్మినారా అండి ఏమో అండే అంతి మీరు చెప్పండి.
తబ్ శ్యాందేవ్
హ్
ఆ అది ముంటాస్ కట్టిచ్చింది. షాజహాన్ అది లవ్ స్టోరీ తాజ్మహల్ అది తాజ్మహల్ ఆ దిస్ ఇస్ చార్మినాల్ ఎవరు ఇది చార్మినార్ కులి కుతుబ్షా అక్కడ ఒక ఆ విలేజ్ లో ఒక డిసీజ్ వోచ్చేసి పీపుల్స్ అందరూ చనిపో తుంటే వాళ్ళకి వాళ్ళ పేరు మీద నిదర్శనంగా కట్టారన్నమాట.
తెలిదండి మీరు చెప్ పండుగ అంట
అదే ఇక ఒక డిసీజు ఒక పెద్ద రోగము అక్కడ హైదరాబాద్ లో ఉంది. దానికి ఫస్ట్ పేరు భాగ్యనగర్ హైదరాబాద్ పేరు ఆ తర్వాత తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా హైదరాబాద్ అని దానికి పేరు పడ్డది. మన తెలంగాణ క్యాపిటల్ కదండి. అది హైదరాబాదు
అవును అండి
హ్ సో అలా అక్కడ ఏమైందంటే అక్కడ ఒక డిసీజ్ ఆ డిసీజ్ పేరు నాకు అంత ఐడియా లేదండి. డిసీస్ వోచ్చి అక్కడ వాళ్ళంతా టిప్పు సందన్ చనిపోతూ ఉంటే ఇగా వాళ్ళ పేరు మీ దా ఉండిపోవాలి అని దన్ని బి మంచిగా నడి రోడ్ మీద కులి కుతుబ్ష ఎంత మంది టూ ఫిఫ్టీ మెంబర్స్ కూలీల తోటి కట్ తీచ్చాడంట. ఆ కాలంలో దానికి మొత్తం సిమెంటే యూస్ చేయలేదంటా మొత్తం పాలరాయి అంటారు. కదా ఆ వైట్ సిమెంట్ వైట్ సిమెంట్ తోటి దాన్ని వేయి నిర్మించారు వాళ్ళ కి పేరు మీద
అహా తే
ఇది తాజ్మహల్ ఏమో ముంతాజ్ కోసం వాళ్ళ హస్బెండ్ ఆ షాజహాన్ ముంతాస్ చనిపోతది. చనిపోతే వాళ్ళిద్దరు ఇక బెస్ట్ కపుల్ అన్నమాట ఇగా ఆ హ్ ఇది తాజ్మహల్ ఏ క్కడుందో తెల్ సాంది మీకు
ఢిల్లీలో ఉందండి ఆగ్రా
ఉమ్మ్ వెళ్ళారా ఎప్పుడైనా
వెళ్ళలేదండి మీరు వెళ్ళారా
లేదండి జస్ట్ ఫోన్లలో చూసుకోవడమే టీవీలల్లో ఏదైనా షూటింగ్ పర్పస్ చూడమే
అంతే అండి నేను కూడ షూ
తే దూరం లోనే అక్కడ ఇండియా గేట్ కూడా ఉంది తెలుసా
అవునండి తెలుసు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ చూసారా అండి
ఆ వెళ్ళా అది ఎప్పుడో చిన్నప్పుడు అది గుర్తు కూడా లేదు బరాబర్ ఇప్పుడు
అవునా బోటెక్కారా
లేదండి బోటెక్కలేదు ఏమి ఎక్కలేదు జస్ట్ చూసి అక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతుండే అది చూసొ చూసాం అక్కడ కార్ డ్రైవింగ్స్ చిన్న చిన్న బైక్స్ ఉంటాయి కదా అవి తిరిగి
ఊమ్మ్
అది తిరిగే సొత్ చ్చినం ఇగ
ఊహూ
ఇది చూసా జూ పార్క్ జూ పార్క్ చూసాం మొన్న రీసెంట్ గానే లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో జూ పార్క్ వెళ్ళినం హైదరాబాద్ జూ పార్క్ కాకపోతే ఆ ఇక్కడ పెద్ద ఆనిమల్స్ సేమ్ అంతా అన్పివ్వలేదండి వేస్ట్ అన్పిచ్చింది
ఇప్పుడు ఉన్నాయంటండి అనిమల్స్ అక్కడ చాలా ఇప్పుడు వెళ్ళండి సమ్మర్లా ఆ
టైగర్ ఒక్కటే కన్పిచ్చింది కొన్ని ఆ జిరాఫియా అంత అంతా కనిపిచ్చింది అం ఇక్కడ ఆ ది స్నేక్స్ దగ్గరికెళ్తే టికెట్ అడుగుతున్నారు సపరేటు గా ఇగ అంత మంచిగా అనిపి కానీ నడిచి నడిచి నడిచి అట్లా అలసిపోయినామామ
ఎందుకన్నాక ట్రైన్ ది కూడా ఉంది గా ఫెసిలిటీ ఇప్పుడు
ఏ మనం జస్ట్ కూర్చొనే ఉండొచ్చండి అదే జస్ట్ ఇట్లా చూపిచ్చుకుంటూ వెళ్లిపోతుది కదా మనం నిల బడి కొంచెం సేపు ఆ ఫొటోస్ దిగాలన్నా పిక్స్ తీసుకోవాలన్నా గానీ అనిమల్స్ ది మనం కుత్ యా కుదరదు కదాండి హా అందుక్ కనీ ఇక మేమేం చేసినాం నడుచుకుంటనే తిరిగినం ఇక మొత్తం ఇక అక్కడ నుంచి మళ్ళీ చార్మినార్ వచ్చేసి కొంచెం షాపింగ్ చేసుకొని మక్క మసీద్ కెల్లారా మీరు చాన్మినార్ దగ్గర
వెళ్ళలేదండి
అవునా
ఊ
ఆ చెట్లకు వెళ్ళి కొంచెం ఫోటోలు దిగేసి చూసి
ఊ ఉహు మేము ఈ సమలో వెళ్దా మన కుంటున్నాం జూ పార్క్
వెళ్ళండి వెళ్ళండి ధూపార్క్ వద్దండి దాని కిగా నాకు ఎందుకో అక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి
అవునండి సూపర్గానా వండర్లా నావెళ్దా
వండర్లా ఆ వెళ్ళామండి రీసెంట్ గానే వెళ్ళినామండి మా ఫ్రెండ్స్ తోటి ఓ చాలా బాగుందండి అక్కడ మీరు చన్ జూ పర్క కెళ్లే కంటే వండర్ లా కెళ్ళండండి బెట్టరు
ఊ ఓకే మీరు ఒస్తరా
చూద్దామండి మీరు ఇన్వైట్ చేస్తే వస్తా ఉ వెళ్దాం చాలా బాగుంటదండి అసలు వండర్లా స్ పేసెక్కాలి ఉమ్ అధేనండి టరు రేన్ వాటరు రేన్ డ్యాన్స్ టు స్విమ్మింగు అస్ సలు అసలు అది అక్కడ వండర్ అండి అక్కడ ఫుడ్ ఫెస్ సిటీ కూడా సూపర్ ఉంటది అండీ అసలు ఊ ఫుడ్ ఫెస్ ఇది చాలా బాగుంటది ఎ ఎ ఎంత పెద్దది ఎన్ని ఎన్ని కొన్ని వేల ఎకరాలలో ఉందంట అది
అవునా మా పిల్లలు వెళ్దాం వెళ్దాం అని ఒకటే అల్లరి చేస్తుంటే వెళ్దా ఆ గోలా చేస్తున్న అందుకే వెళ్ ఇద్దమని అనుకుంటున్నా ఈ సమ్మర్ హాలిడేస్ లో మేలో
వెళండి వెళండి కాకపోతే చిన్న పిల్లలు ఉంటే కొంచెం టికెట్ వేస్ తండి ఎందుకంటే వాళ్ళు ఆ రైట్స్ చెయ్యలేరు సెవెన్ మినిమం వెళ్ళాలంటే అకాడా ఫిఫట్ ట్వల్వ్ ఇయర్స్ర టిన్ ఇయర్స్ ఎవో ఉన్నన్నా వాళ్ళ థన్ అ అక్కడ రైట్స్గడుగుతారు వాళ్ళ అన్ని టికెట్ పెట్టుకొని మన లోపలికి కెళ్ళిన తర్వాత రైడ్స్ చేయకపోతే వేస్టే కదా
అవును వేస్ట్
అదే వాటర్లో ఆడుంట పో అది కూడా చిన్న పిల్లైతే స్విమ్మింగ్ పూల్ కొంచం ముందు ముందు ఆడుకుంట్ర ఇక పెద్ద పెద్ద రైట్ అవి మేమే చేయలేదండి ఇ అంత డేంజరస్ ఉన్నాయి అవి
అవునండి నేను కూడా విన్నా అలానే ఉన్నాయని
అదే టికెట్స్ పెట్టుకొని ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పెట్టేసుకొని వెళ్ళి మనము పిల్లలు ఆడకపోతే వేస్ట్ అయితది కదా అని అంటున్న
అవునండి నిజమే నేను వెళ్ళాను ట్వెల్వ్ ఇయర్స్ బిఫోర్ వెళ్ళాను ఒకసారి
ఓ మో ట్వెల్వ్ ఇయర్స్
ప్పుడుకీ ఇప్పటికి బాగా చేంజ్ అయిందంట
ఓకే ఓకే
ఉ
చూడండి ట్రై చేయండి వెళ్తే వెళ్ళండి పిల్లలు వినకపోతే ఇక వెళ్ళాల్సిందేగా తప్పదిగా వాళ్ళు చూడ్డాన్ని చూసి కరోజు అయిన హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ వాటర్ లో ఆడు
అవునండి డిన్నర్ అయిపో పోయిందా అండి
లేదండి ఇంకా తినాలి ఇప్పుడే ఇగ
ఇప్పుడు
అదే టమాటో చట్నీ ఇ ఏదైనా అప్పుడం అదేనా ఎంచుకొని తినేషయాలీ
ఉమ్
ఉమ్
మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నార అండి
ఇంట్లో అందరం ఉంటామండి దట్ డిస్కస్ చేయ్యకూడదు కదా
ఆ ఓకే ఓకే
ఆ ఇంకా చెప్పండి మీ హీరో ఎవరు ఇష్టమైన హీరో మీకు మీరు సినిమాలు చూస్తారా
ఆ చూస్తానండి అంటే ఫేవరెట్ అని ఏం లేదు స్పెసిఫిక్గా జస్ట్ చూస్త ఏదైనా స్టోరీస్ లవ్ స్టోరీస్ హారర్ స్టోరీస్ ఇవే ఇష్టం ఎక్కువ హారర్ స్టోర స్టోరీస్ ఏమస్ ఏమొచ్చినా చూస్తా లవ్ స్టోరీస్ ఏం వచ్చినా చూస్తాండి ఈ ఫైట్ టింగ్స్ ఇవి నచ్చవండి స్పెసిఫిక్ గా హీరో ఎవరు లేరు దస్ ఏస్సోరి టే అదంతే
ఊహు
మీ చె
ఫేవరెట్ హీరో మహష్ బాబు
అవునా అండి
మహేష్ బాబు కలర్ అంటే బాగుంట మహేష్ బాబు లో కలర్ ఇష్ట టం హైట్ ఇష్టమ్ అండి
ఆనాండి వెళ్ళక్పోయారు మంది కాడా ఒకసారి
ఆ ఆ వాళ్ళు వాళ్ళు మనకి ఎక్కడ కలుస్తారండి మనం జస్ట్ వాళ్ళని మూవీస్లలో అట్లా ఇట్లా చూద్దాం తప్ప కుదరదు కదాండి వాల్లకి కే అండి ధన్యవాదాలు
బాయ్